అ బావున్నారాండీ?
ఉన్నామండి మీరు బావున్నారా అండి?
ఆ బావున్నామండి.
ఎమ్ చేస్తున్నారండి?
ఎమ్ లేదండి పని అయిపోయింది. ఇప్పుడే కూర్చున్నామండి.
అవునా అండి అవున్స్ రేపు హాలిడే ఉందంటనా అండి సెకండ్ సాటర్డే?
ఆ ఉందంటండీ
వస్తరా అండి మరి
ఆ వస్తున్నా అండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వస్తానండి
ఓకే అండి హ్యాపీ అండి నాకైతే ఇంగ ఎందుకంటే మొన్నొచ్చారు కానీ అసలు పనిలో పడిపోయాం కదా
అవునండి
ఆ ఇప్పుడుయితే అయిపోయింది ఫ్రీగా, మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చఅండి.
ఓకే అండి ఓస్త ఫోర్ థర్టీకిి బయలుదేరితే ఫైవ్ థర్టీ అయిపొయి
అవునా అండి ఇంకా అండి ఏమన్నా ఏమన్నా వంట చేస్తారా అండి ఇంకా
ఈ రోజు పప్పుచార్ చేసానండి
అవునా యా ఇక్కడ ఏం చేస్తారండి ఇక్కడికి వచ్చాక ఏమన్నా ఐటెం వెరేటి
అక్కడ ఏం లేదండి మామూలుగా అల మమ్మీకి హెల్త్ బాలేదు కదా వచ్చి కొంచెం సో పనిలో సహాయం చేద్దామని
ఆ హా టిఫిన్స్ ఏనా అండి ఇంగా
ఆ టిఫిన్స్
పండుగ్ ఆప్పలేఏం చేయరా అండి
మేము అన్నింగ్ అ వచ్చినాక డిసైడ్ కావాలి దాన్ని బట్టి
అవున అండి
అవునండి
ఆ ఇప్పుడే పుదీనా ఉందండి మా ఇంటి దగ్గర పుదీనా ఉంటే మంచిగా కడిగి నా ఆ నూనెలో వయించాను కడిగి ఆరబెట్టి
ఆ ఓకే అండి
ఆ మళ్ళీ నూనెలో ఎయించి మన ఎండుమిర్చి ఉంటది కదా అండి
ఆ ఓకే అండి ఆ
ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆ ఉప్పు అవి కూడా ఆ పల్లీలు కొన్ని ఇవన్నీ కూడా వేయించాలండి మంచిగా వేయించి మీక్ మిక్సిసీ పడితే అసలు చాలా మంచిదండి పూజిన్ పుదీన పచ్చడి అంటారు
అవునండి బావుంటదండి పుదీనా చట్నీ
తెఅండి ఇట్లా పొడి పొడిగా ఉంటది పుదీనా మళ్ళీ మంచిదండి హెల్త్ కి ఆకల అయి తది మ్ చాలా మంచిదండి మేము ఇప్పడికి చేస్తాము చెట్టు బాగా పెద్దగా ఉంది
ఆవునా అండి
మీరు చేసారాండి ఎప్పుడైనా
లేదండి ఇక్కడ సిటీలో దొరుకదు కదా అన్ని అందుకే చెయలేదు ఎప్పుడు కాపోతే కొన్కొచ్చి చేసుకుంటాము అప్పుడప్పుడు
అవునా పుదీనా మంచిగా అనిపిస్తది కాని కొత్తిమీర్ పచ్చడ అంటారండి అస్సలు ఎట్లుంటది ఏదో అనిపిస్తాది
నేన్ కూడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి అదే కొత్మిర్ పచ్చడ
అవునండి
పుదినపచ్చడే అప్పుడప్పుడు చేస్తాము
ఆ ఏం చేస్తారండి ఇంట్లో ఇంకా రోజంతా
ఎంతా పనీ పని ట్వెల్వ్ వరకు అయిపోతాయి తర్వాత మామూలుగా ఖాళీగానే టీవీ చూ స్థాండి
అవునా అండి ఏమన్నా సీరియల్స్ చూస్తారా
చూడను మూవీసే చుస్తామ్ అండి మ్ మిరాండి
వ్యవసాయం చేస్తామండి
వ్యవసాయమ ఏమేమి పండిస్తారండి
మేము వరి పత్తి మక్కజొన్న ఇంకా కూరగాయలు పండించుకుంటాం అండి ఇంటి మందము ఆ మళ్ళీ ఆ ఇంటి పండ్లు కూడా వాటర్ మిలాన్ ఆ పొప్పడికాయ ఆ అలా అలాంటివన్నీ మంచిగా పెట్టామండి బాయి దగ్గర వాటి చుట్టూ మొత్తం తీగలు ఉంటాయి కదా అండి
ఆ ఓకే అండి హ్మ్
కూడా అందులో పట్టకుండా జాలీలు అట్లా ఇట్లా పెట్టామండి
ఓకే అండి మంచిది
కదా అండి సపోట్ అవన్నీ ఇంటి మందం వెళ్తాయండి ఎవరన్నా చుట్టాలు వస్తే అప్పుడో ఇప్పుడో ఇస్తాము ఇట్లా ఇంటి పక్కల్లోకి ఇప్పుడైనా బాగ్గాస్తే ఒకటో రెండో
అట్లా బెటర్ లే అండి మంచిగ అట్ల ఇవ్వొచ్చు
అట్లా ఇస్తామండి ఒక నాలుగు బర్లు ఉన్నాయి పాలు పాలకేంద్రంలో కొన్ని పోస్తాం కొన్ని వాడికల వాళ్ళు వస్తారు వాళ్ళకి పోస్తాం
అఓకే హూ
పితుకుతామండి మీ నేనే పితుకుతా
మీరే చేస్తారా
ఏ ఊరు వెళ్ళడానికి ఉండదండి ఇంగా
అదే ఇగ మొత్తం ఇంటి దగ్గరనే ఉండాలి ఇగ
ఆ అవునండి అసలు ఏ ఊరికి వెళ్ళడానికి ఉండదు ఏదైనా ఫంక్షన్ వెళ్తే సాయంత్రం వరక రా వాల్సి ఉంటుంది
పాలు ఇవ్వకపోతే బర్రె ఎవరికి ఇవ్వపోతే కష్టం కదా
హు అవునండి అసలు ఇక ప్రాబ్లం అయిపోతుంది అసలు
మరి మీ అతైకి అల్వాట్ జేయ్ పోయిందండి పాల్ పిండడం మరి
కొంచెం అవి బలంగా ఇస్తాయి కదా అండి ఇంత ఇట్లా లాగాలి కదా గట్టిగా ను నా వల్ల కాదు కొంచెం బాయ్ దగ్గరికి వెళ్తదండి ఆమె కూడా వ్యవసాయం కూల్ పని అవి ఇవ్వి వెళ్తుంది మాకే అయితే ఆ పనులు చేసి చేసి చ్చ నొప్పులు అట్లా ఉంటాయి కదండి ఏళ్ళు గిట్లా
ద
దాని వల్ల ఆమెకింగా చేయనికి రాదండి పిండనికి రాదు
అవునండి
ఏం చేస్తారండి మీరు శారీస్ మీద ప్రింటింగ్స్ చేసేదంట కదా అండి
నేన్ అప్పుడు వర్క్ చేసేది ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను
ఎట్లా చేస్తరండి అది
అక్కడ ఒక కంపెననీ ఉంటది కంపెనీ లో ఒక ఐదు ఆరుగురూం ఒక టెన్ మెంబర్స్ వెళ్లేదండి వెళ్ళి సారీ ఇట్లా టేబుల్ ఒక టేబుల్ పెద్దగా ఉంటదండి దానిపైన చీర పరిచి లైన్స్ కొట్టుకోవాలి స్కేలు అది చాక్పీీస్ ఉంటది దాంతో లైన్స్ కొట్టుకొని లైన్ ప్రకారంగా కింద బార్డర్ కి బార్డర్ పైన ఆ చిన్న బార్డర్లు అట్లా సైజు ఉంటాయండి అ ఇక్కడ ఏసేటి వాటిని ఒక ఒక బాక్స్ లాగా ఒకటి కలర్ పోసుకోడానికి ఒకటి ఉంటదండి దాంట్లో పోసి ఇంకో క్లాత్ వేయ్యాలి దాని మీద
అవునా
సి దాంట్లో డబ్ ముంచి శారీ మీద వేయాలండి తికుగా పడితే మళ్ళా తిడ్తారు పలుచగ మంచి నిత్గేయ్యలి అకడకడ అప్పుడడు మి అవుతాయి కదా అట్లా పడితే తిడతారండి
అదే అండి ఎక్కడైనా ప్రింట్ కొచం చుక్క లాగా పడ్డా కూడా అది అంటారు కదా దాన్ని ఆ స్ప్రెడ్ అవుతది డ్యామేజ్డ్ సారీ అని తక్కువక అడుగుతా ఉంటారు కొందరు అయితే తీసుకోరు అట్లా ప్రోల్మ్స్ వస్తాయి కదా అండి
అట్లా చాలా వచ్చాయి
ఎప్పుడన్నా ఫేస్ చేసారండి మిమ్మల్ని తిట్టారా ఎప్పుడైనా
చూసా చూసామంది ఒకసారి టూ టైమ్స్ అయిందండి ఆయితే ఆ మిస్సేట్ల ఆయి అంతే అండి కామన్ అంటే మొత్తం ఒకేసారి తికుగా పడడం లేకపోతే ఆ అట్లా ఇబ్బంది అవుతాది
ఎం అంటారుఅండి మీరు ఇట్లా ఫీల్ అయ్యేవాళ్ళ ఇక వాళ్ళ తిడితే
ఆ ఫీల్ ఆవలి కదా వాళ్ళ కింద చేసేటప్పుడు అప్పుడు ఫీల్ అవుతాం కదా తిడితే
హ్మ్మ్
కని చాలా బాగుండేది ఆ వర్క్ చేస్తుంటే మంచిగా ఉండేది రోజు కలిసి మెలిచి అందరంతో మాట్లా ఆ సార్ మేడం వచ్చినపుడు ఎవరితో మాట్లాడము మేడం సార్ రానప్పుడు మేమే కదా ఉండేది
మ్
ఫ్రీగా మాట్లాడుకునేది ఫోన్ లో మాట్లాడుకునేది అలా మాట్లాడుకోవచ్చు సార్ మేడం ఉంటే మాట్లాడ మాట్లాడుకోడానికి వీలు ఉండేది కాదు
మ్ ఓకే మంచిగా అందరితో మాట్లాడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తూ పని చేసు కునే వాళ్ళ
ఆ పని చేసాయివారు లంచ్ కూడా ఒక దగ్గరనే చేసేది అందరం
అవునా హ హ ఎంత ఇచ్చేది అండి మరీ మీకు
తమిది వేలి ఇచ్చేది అండి
అవునా
మంచిగా ఉండేది అండి వర్క్ అట్లా కాకపోతే ఇప్పుడు కొంచెం మాములుగా బడ్జెట్ పెట్టుకోచ్చ
వచ్చేదాండి
కొచం కష్టం అనిపిస్తుందిండి కొంచెం చేస్తుంటే అలవా
కానీ ఎప్పటికిీ నిలిచోవళ్ళే కావొచ్చు
ఆ నిల్చొనే ఉండాలండి ఎప్పటికిీ
మ్ మ్ మీ అత్తే వాళ్ళు బయలుదేరార అంటనండి అడిగారా ఫోన్ చేసారా
చేయలేదు చెయ్యాలండి
వాతమాన్ చెప్పారు
చేస్తా అన గాని చేయలేదు ఇంగ నాకు గుర్తులేదు ఇదే టెన్షన్ లో ఉన్నానన్న
అవున
చేయలేదుండి చేస్తా మరి బయదేరులో లేదో
అవునా ఇక ట్యూషన్ కి పంపారా అండి ఇంకా పాపని స్కూల్ నుండి డైరెక్ట్ వచ్చేస్తారా
ఆ డైరెక్ట్ వచ్చేస్తాం పంపివ్వనిగా
ఓకే అండి వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది కొంచం
బ్యాగు ప్యాక్ చేసుకుంటున్నా రెండు ఐపోతాది అండి పాప రాగానే రావడమే
అవునా అండి
ఇంకండి చెప్పాలండి మిరు పాపకు ఓ డ్రెస్ ఆన్లైన్ లో తీసుకున్నాను గాని అది పుట్కవుతుందిని డౌట్ అవుతుంది
అవునా ఏం డ్రెస్ అండి అమ్మని ఎందుకండి పెద్ద సైజు పెట్టకపోయారా మీషో నా అండి
ఆహా హ ఫ్లిపకార్ట్ అండి సైజ్ అదే లార్జ్ సైజ్ కదా అండి అందుకే చేసినా మస్తు కదా ఆని వేసి చూడాలి మరి రిటర్న్ ఆప్షన్ ఐతే ఉంది.
మరీ యా చూసి రిటర్న్ పెట్టేసేయండి. రిఫండ్ అన్నా పడతది కదా అండి.
ఆ అదే అని చూస్తా సాయంత్రం రాగానే వేసి చూసి ఈ పెట్టాలండి బావుందండి చూడ్డానికి మస్తున్నది.
ఎంత పడిందండి?
సెవెన్ హండ్రెడ్ అండి.
ఆహ ఉగాది కోసమాండి.
లేదండీ మా వదిన వాళ్ళ కొడుకు బర్డే ఉందండి.
అవునా
దాని కోసం చేసాను కాపోతే సైజెస్ లేకదా ఆ సైజ్ చేసాను. కానీ అది కొంచెం పొట్టిగయితదేమో అని చూస్తున్నాం.
అవునా మల్లె పువ్వులు అవన్నీ ఉన్నాయ అండి. మీ దగ్గర ఉంటాయా అండి పువ్వులు?
లేవండి
ఉమ్
మీ దగ్గర ఉన్నయా?
బ్లాంక్ ఆ ఉంటాయండి. చెట్లు గిట్లా మంచి ఉంటాయి పువ్వులు అవి ఇవి ఉంటాయండి. బ్లాంక్
అవున అండి లేవండి మాదగ్గరా
అవునా ఇక్కడ బావుంటయండి అసలు చాలా మంది తెంపుకవో తరు ఏదైనా ఫంక్షన్ అయితే మా ఇంటికే వస్తారండి. పువ్వులు తెంపుకోవచ్చా, కనకంమ్రాలు తెంకోవచ్చ చ మల్లె పూలు తీసుకెళ్ళొచ్చా అని మేము కూడా వచ్చిన వాళ్ళందరినీ తెంపుకెళ్లు అని అంటామండి. లేదు లే వు మాకే కావాలని ఏమనమండి. ఉమ్ అస్ తెలు అందరు అంటారు మీరు అన్ని రకాలు మంచిగ పండిస్తున్నారు అసలు మీ మందం మంచిగుంది. ఆ ర్గానిగ్ గా తినడం అది ఇదని అంటున్నారండి. సరే అండి మరి.
మ్ సరేలేండి బాయండి.
బాయండి